అ
ఏంటండి చాలా రోజు కాల్ చేశారు
అవును సార్ కొంచెం బిజీ బిజీ గా ఉండే అందుకోసమే కొంచెం టైం పట్టింది సార్
ఆహా ఇప్పుడు గుర్తొచ్చా మన మాట
ఇంకా పనుల వల్ల అట్లాయి న్ సర్ ఇగా కుదరట్లేదు
సోషల్ మీడియా ఒకటి వస్తుంది కదా
అవును సార్
దీని వల్ళ అందరు ఫోన్కే ఉండిపోతున్నారు
ఆ ఇది కరెక్ట్ సార్ అవును సోషల్ మీడియా వాళ్ల్ళ అసలు
సోషల్ మీడియా పక్కన పెట్టి అప్పుడప్పుడు స్నేహితులు కూడా కాల్ చేస్తే మంచిది
అవును సార ఆ కొంచెం కాలక్షేపం కోసం కష్టాలన్నీ చెప్పుకోవడానికి ఈజీ ఉంటుంది అవును
అందరూ ఇన్స్టాగ్రాము వాట్సాప్ సోషల్ మీడియా కొంతవరకే
కరెక్టే సార్ హ్మ్ అది మరి అందరికి ఎట్లా అర్థం అ అయితది సార్ మరి
ఎవరికి ఏమి అర్థం అవదండి వాళ్ళంతా వాళ్ళే తెలుసుకోవాలి
ఆహా
ఆ ఇప్పుడు అందరుూ సోషల్ మీడియా యూజ్ చేస్తే ఏదో గొప్ప అనుకుంటున్నరు మన మనం కనిపెట్టి టెక్నాలజీ కదా అది
అవును
మనం కనిపెట్టిన టెక్నాలజీని మనమే మళ్ళీ మనమే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం
ఆ ఇట్లా బాగా ఫోన్ చూసి చూసి కూడా ఆ నడుము నొష్టదంట కదా సార్ అవునా సార్
చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి నడుమనే కాదు కళ్ళు నొప్పులు వస్తాయి మళ్ళీ ఫేస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి
అమో జాగ్రత్తగానే ఉండాలి సార్ మా ఫ్రెండ్ ఒక అతనికి సార్ ఎప్పటికి నైట్ టైమ్ లో చూస్తారట దానివల్ల తి రైట్ కన్న అంతా గుంజుతుందట
అవును ఎక్కువ లైటింగ్ లో చూడకూడదు ఫోన్ని బ మన బ్రైట్నెస్ ని కంట్రోల్ చేస్తూ చూస్తు ఉండాలి ఫోన్ని
అవునట ఆ అతను బాగా హెడ్ సెట్ పెట్టుకుంటాడు ఇంకా ఫోన్ మాట్లాడతారట సార్ ఫోన్ చూస్తాడు
రోజులో మనం స్క్రీన్ టైమ్ అనేది తగ్గించుకోవాలి
ఆ
ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి సా ఇక్కడ కంప్యూటర్ ఉంటది ఫోన్ ఉంటది మళ్ళీ ఇంటికొచ్చి కూడా ఫోన్ చూస్తారు
అవును హా అవును
ఇప్పుడు ఫో మీ కంటికి రాస్ కస్తారు చెప్పండి
ఆ అసలు ఇష్టం ఉండదాం ఒక మార్నింగ్ తప్ప ఇంక అందరు ఫోన్ యూజ్ చేస్తున్నాం కానీ మరి ఇప్పుడు కొందరు ఫోన్ ప్రపంచం అయిపోయిందంట స మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు సిటీలో ఉంటే మనం ఏదనా టెక్నీషియన్ పని అనుకోండి ఎలక్ట్రిషిన్ పని మనం ఫోన్ నుంచే బుక్ చేసుకోవాలి కదా సార్ మరి మరి అప్పుడెళ్ళ సార్ మరి ఇంకా అప్పుడు అట్లాంటి టైం లో ఇక ఫోన్ ఓపెన్ చేయాల్సిందే కదా సార్ ఇంతకు ముందంటే మనము బయటికి వెళ్ళి ఇవాళ ఎలక్ట్రిషియన్ ఉంటే కొంచెం చెప్పవా అని చెప్తుండే ఇప్పుడు ఏమైంది మనకు ఎలక్ట్రిషియన్ ఏం కావాలన్నా మనం ఫోన్నే లోనే బుక్ చేసుకుంటున్నాం కదా సార్
ఆ మీరు చెప్పిన పాయింట్ కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కాకపోతే అది ఎ అంత వరకు యూజ్ చేయాలో అంత వరకు మాత్రమే వెళ్ళాలి సపోజ్ ఇప్పుడు నువు నేను ఉన్నాను ఏదో వాట్సప్తో ట్సప్ లో ఎవరో మెసేజ్ పెట్టారని చెప్పి ఫేస్బుక్కిిళ్ళిపోతా అంతేనా కాదా
అవును సార్ కరెక్ట్
చాలా మంది అలాగేనే ఒకెం రెండు నిమిషాలు ఫేస్బుక్ చూద్దాం మరిచి గంటలు గంటలు అలా చూస్తుంటారు
అవునా ఇది కూడా పాయింటే కరెక్టే ఆ అవన్నీ రీల్స్ అని చూసే బదులు మనకి మీరు అంటారు ఎప్పుడు అవసరం ఉంటందో అప్పుడు మాత్రమే మీరు ఫోన్ యూజ్ చేయాలంటారు అంతే కదా సార్
ఆ అవునండి
ఊ ఇది కరెక్టే సార్ పాయింటే కానీ నువ్వు జనాలు గూడా రీల్స్ రీల్స్ అని బాగా వెనకల పడ్డారు కదా సార్ రీల్స్ ఇన్స్టా మాములుగా జనరల్ గా మొత్తము ఆ ఇదేంటి ఔట్ ఆఫ్ ఇండియా గూడా రీల్స్ ఏదైనా ఓకే రీల్స్ సూసి ఓకే ఇది తెలిసింది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదేదో కొత్తగా ఫామ్ వచ్చిందట ఆ ఫామ్ నింపాలి అని రే కొన్ని కొన్ని వైరల్ అవుతారు ఆ న్యూస్
అవి కొన్ని ఫేక్ ఉంటాయండి ఇప్పుడు సైబర్ నేరగాళ్లు యు అనే కాన్సెప్ట్ ఉన్నే వచారు కదా మీరఈ ఫామ్ లో డం వల్ల మన అకౌంట్ లో డబ్బులు కాచేయడాలు అవన్నీ ఉంటాయి ఇప్పుడు అందరు శ్వాస సోషల్ మీడియా వల్లే కద జరుగుతుంది
అవునవును ఇగ కరెక్టే ఆ
సోషల్ మీడియా పక్కన పెట్టి ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చేస్తే సరిపోద్ది
ఆ ఇది గూడా పాయింట్ సార్ అవును దాని ద్వారా ఇంకా ఎక్కువ తెలుస్తది అది ఫేక్ ఆ అవుతాను లోన్లీగా ఉండడం వల్ల కొందరికి తెలియడం లేదు ఓకే ఇదే కరెక్ట్ ఏమో అని కొన్ని మాయలో ఉండి ఇంకా అదే కరెక్ట్ అయినట్ల లింక్ కొన్ని కొన్ని లింక్స్ ను
లోన్ మీద ఉండడం వల్ల డిప్ర మరి టెన్షన్ వస్తా అందుకే కొద్దిగా డిజిటల్ ప్రపంచానికి పక్కన పెట్టి మనం బయటికి వెళ్తూ వాళ్ళ వీళ్ళ పరిచయాలు పెంచుకోవాలి
ఇదయితే కరెక్ట్ సార్ ఆ అయితే మీ నుంచి ఇవాళ కొత్త కొత్త వి నేర్చుకున్నా బాగా దూరం ఉంటుంది ఎంత అవసరమో సాధ్యమైనంత వరకు తక్కువ చేయడం యూజ్ చేసుకున్నాను తెలుసుకున్నాను సార్ మీ వల్ల
అంతే అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు ఇవన్నీ మన పూర్వకాలం నుండి వచ్ వచ్చే ఆచారాలే ప్రజలు మర్చిపోయారు అంతే
ఆ అవును ఆ టెక్నాలజీ పెరిగిపోయిందని అసలు కొందరు మా అమ్మ నాన్న తోనే సరిగ్గా మాట్లాడరు ఉంది ఇప్పుడు హ్మ్
ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చింది కొంతమంది అమ్మ నాన్నలకి కూడా ఫోన్ చేయరు
ఆ ఆ అవును సార్ ఆ
కరెక్టే కదా ఇప్పుడు సప్ సపోజ్ చాలా దూరం నుండి ఇంటికి వెళ్తారు ఇంటికెళ్ళి కూడా పేరెంట్స్ తో సరిగ్గా మాట్లా టర్లు కదా మళ్ళీ ఫోనే చూస్తారు మరి నువ్వు సిటీలో ఫోన్ చూస్త తూ అక్కడకి వెళ్లి ఫోన్ చూస్తూ మరి నువ్వెందుకు ఊరు వచ్చినట్టయితే
కదా అవును ఏంచేయాలి ఇది కొంచం తెలుసుకోవాలి సార్ ఆ కొన్ని కొన్ని దగ్గర ఇది ఇట్లాంటి సెషన్స్ కూడా పెడతారట సార్ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా పెడతారట కొంచెం ఆ స్ప్రెడ్ అవ్వాలని కొంచెం
చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూంటారు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు కూడా వాళ్ళు మనీ ఎర్న్ చేస్తారు
ఓహో ఓహో అది నిన్ను ము
యూత్ ఉన్నారు కదా యూత్ కి తెలిదు కదా ఫోన్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ ఎలా అలవాటు పడుకొని ఉంటారు వాళ్ళకి అవేర్నెస్ కి క్రియేట్ చేయడానికి కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఎవరైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేసారో వాళ్ళు ఇన్కమ్ జనరేట్
ఓ అచ్చా ఓ ఆ హా అంటే దాని వల్ల ఇలా మనీ వస్తాయి సార్ జస్ట్ అవేర్నెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని మీరే నాకున్న మీరు నాకు చెప్తున్నారు అది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కానీ ద దాని వల్ల ఎదుటి వ్యక్తికి లాభం ఎలా వస్తది సార్
ఎగ్జ సింపుల్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు బయండ నడుపుతున్నాడు ఒక పోలీస్ అతను చూసారండి మాట గవర్నమెంట్ ఎంప్లయ్ ఏంటి కూర కుర్రోలు ఎలా రాస్ చేస్తున్నారు బండి డ్రైవింగ్ చెప్ చెప్పి కొన్ని కాలేజీలకి విజిట్ అవుతారనమాట విజిట్ అయితే ఇలా ఇండక్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామండి యూత్ మీద ఎలా జరుగుతుందని చెప్పి దానికి కొన్ని చార్జ్ చేస్తారన్నమాట కొంతమని
ఓకే
వాళ్ళకి బెనిఫిట్స్ ఏమంటే కాలేజ్కి కొంత ప్రయారిటీ పెరుగుతది అన్నమాట
ఆ కరెక్ట్
ఇగా ప్రపంచంలో జరిగేది నైన్టీ పర్సెంటేజ్ ఇదే ఇప్పుడు ఒక మెంటర్ గాని ఒక సింగర్ గాని ఉన్నా స ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా కదా చాలా ఎర్న్ చేస్తున్నారు
అవును ఆ ఎక్కడ వసిన ఇప్పుడు న్యూస్ పెట్టినా ఆ అవును ఎక్కడ చూసా న్యూస్ పెట్టినా కూడా ఇక్కడ ఈ సెషన్ ఉంది వన్ అవర్ టూ అవర్స్ ప్రోగ్రామ్ ఆ రండి అన్ని వస్తున్నాయి ఆ అడ్వర్టైజ్మెంట్ లాగా
ఉం అదే యూజ్ చేసుకుని సోషల్ మీడియాలో కూడా యూజ్ చేస్త స్తున్నారు ఇలాగా జనాలు ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ లో కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు
ఓకే ఆ నేనేమ అనుకున్నాను అంటే ఓకే ఇవ్వాల మానే జనాలు గురుంచి పట్టిచుకొని అవగాహన కోసం మంచిగానే కండక్ట్ చేస్తున్నారేమో నేను అనుకున్నా ఇన్ని రోజులు
కొంతమంది ఫ్రీగా చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మనీ ఎర్న్ చేసుకున్న గా అఫీజియల్ గా కొంత ఎంతో కొంత పండ వెళ్తుంటది
హు హామ్ ఓకే
కొన్ని ఫ్రీ క్యాంపస్ అని ట్రస్ట్డ్ అని ఉంటాయి సైట్స్
అవును సార్
వాళ్ళకి గవర్నమెంట్ నుండి ఫండ్స్ వస్తాయండి ఇప్పుడు మదర్ థెరిస్సా అంటే ఒక ఫ్రీ సోర్స్ అనమాట కదా చాలా మంది అక్కడ వెట్ వాళ్ళకి ఎక్కడ నుంచి భోజనం వస్తుంది తే
అదొక ఫండ్ లాగా అంటే ఇప్పుడు ఎవరు ఒకరు కొందరు మనీ ఇస్తారు ఆ గవర్నమెంట్ ఇస్తది
గవర్నమెంట్ ఇస్తుది ఎంప్లాయీస్ ఇస్తు ఇస్తారు బిజినెస్ మన్స్ ఇస్తారు చాలా మంది ఇస్తారు
ఆ అవును
మంలో ఉన్నారంటే వాళ్ళకి తిండి కావాలంటే ఎవరుస్తారు మనీ అంతా ఇల్లే కదా లయి చేస్తుంటారు
అవును కరెక్టే వు హమ్ అర్ధ మయింది ఇప్పుడు హు హమ్ కానీ అసలు ఏమో ఇప్పుడు ఫ్యూచర్ లో సోషల్ మీడియా ఎక్కడ పోతే ఏ అర్థం అయితలేదండి ఇప్పుడు దానికి తోడు ఏఐ కూడా వచ్చింది కదా అండి
ఏఐ వచ్చింది అదంతా మన వల్లే వచ్చింది మనిషిని ఇంకా పని సులభతరన్ని ఎలా చేసుకోవాలో కనిపట్టింది ఏఐ మనిషి బ్రెయిన్ కి రోబో బ్రెయిన్ తోడయితే ఎలా ఆలోచిస్తది అనే కాన్సెప్ట్ ఏఐ
ఆ అవును మరి ఇప్పుడు మీరేమీ అనుకుంటున్నాడి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు పోతది ఈ ప్రపంచం అని అనుకుంటున్నానడి మరి ఇప్పుడు కరెంట్ సిట్యి యేషన్ బట్టి చూస్తే
కరెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే సూసైడ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి
మమ్మో దినం జాగ్రత్తగా ఉండాలండి
రేపు ప్రొద్దున ఆ అందరూ మనుషుల తో మాట్లాడడం మానేసి ఇప్పుడు జెమిని ఏఐ చాట్ అని వచ్చింది ఒక చిన్న అప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే నీ పర్సనల్ విషయాలు అన్నీ కూడా షేర్ చేసుకుంటంది నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు దాని ఏం చేయాలి అవన్నీ కూడా చెపుతది అన్న మా
ఆ ఆ అవును ఏ ఏ క్లాడు యా షారుజీపిటి అవును స్
ఊ అవును అలా చెప్తుడి ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నాను
ఊ
ఊ ఎలా ఎలాగ దానికి సొల్యూషన్ అంటే మీ డిప్రెషన్ లో ఉన్నందుకు ఉఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే రకరకాల సొల్యూషన్ చెప్తుంది అన్నమాట ఈ ఏ ఏ వాడుకనే చాలా మంది మర్డర్లు కూడా చేసిన వాళ్ళు ఉంటారు నార్మల్గా చెప్పాలంటే
ఊ ఊ హుం హు
అందుకే టెక్నాలజీ అనేది కొంతవరకే యూజ్ చేయాలి
ఊ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా
సింపుల్ గా చెప్పాలంటే మీరు రోబో సినిమా చూసారు కదా
ఆ చూసా సార్ ఆ
రోబోది హండ్రెడ్ పర్సెంటేజ్ టెక్నాలజీ అన్నమాట రెండువేల ముప్పై రిలేటరు రెండు వేల నలభై రిలేటడ్ టెక్నాలజీ అది ఆ మీరు అసలు సినిమా చూస్తే ఆ టెక్నాలజీ మనకి వస్తది రాబోయే రోజుల్లో
అమ్మో
మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు షాపు లో చూసినా రోబోలు ఉంటాయి
అవును ఆ రోబో నే ఇస్తది అన్ని రోబోయే అవును ఊ మాట్లాడదు కావక్రెక్ ఊ అదే అన్ని పనులు చేస్తుంది సార్ ఊ ఆ అదే అన్ని పనులు చేస్తుంది సార్ రోబో ఊ ఇప్పుడు కుకింగ్ కూడా చేస్తుందట రోబో కొన్ని ఆ కొన్ని న్యూస్ లో చూసిన నేను
ఆ అవును
ఊ ఊ
సరే సరే అయితే
సరే సార్ ఓకే సార్ బాయ్ సార్
ఆ